అలో అక్క వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుందా అక్క
వినబడుతుంది ఆ వినిపిస్తుంది
ఆ చెప్పక్కా హలో
ఆ కాల్ కట్ హలో
ఆ చెప్ప చెప్పు వినిపిస్తుంది ఇప్పుడు చెప్పక్క నువ్వు చెప్పేది నాకు ఇనిపిస్తుంది
సాధారణ వంటల గురించి
హా సరే అక్క చెప్పు ఆ
కరణం నడిగి జెప్త నైవేద్యాల గురించి
ఆ ఆ సరే చెప్పు
బ్యాళ్ళ పాయసం ఎలా తయారు
ఆ ఎట్లా తయారు చేస్తారో చెప్పండి ఓ కొంచెం వాయిసు బ్రేక్ అయితంది హలో
ఆ
ఆ హా
బాగా ఉడికించుకోవాల మెత్తగా ఉడికించుకున్న తర్వాత
ఆ
కొంచం నెయ్యి
ఆ
మద్య మద్యనా ఇట్లొ స్ట్రక్ అయితుంది కొంచెం వాయిసు కొంచెం గట్టిగా వచ్చేటట్టు చూడక్క హలో హలో హలో హలో